హలో ఆ బాగున్నాను మీరు బాగున్నారా ఏ ఊరు నుండి
మాది బెంగళూరు బెంగళూరు అండి మాది
అవునా తిన్నారా
ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నాము మీరు
తిన్నామండి ఏం
అ మేము కర్రీ చపాతి అన్నం
ఆ మీరే చేసారా
లేదండి నేను ఇక్కడ బయట ఉంటాను
అవునా అవునా చ ఏం చదువుకుంటున్నారు
నేను కోచింగ్ చేసుకున్నానండి
ఏది బీటెక్కా
బీటెక్ ఇంకా అయిపోలేదు
మీ కాలేజ్ లో
మా కాలేజ్ చాలా పెద్ద వేస్ట్ కాలేజ్ ఏం రావండి అందుకే బయట వెతుక్కోవాలని చూస్తున్నా
అవునా ఏది మీరు జావానా పైథానా
రామ అండి
అవును
మీరేం చేస్తున్నారండి
నేను కూడా చదువుకుంటున్నాను నాది ఫోర్త్ ఇయర్ అయిపోయింది
అయినా మీకు ఉద్యోగం రాలేదా అండి
మా కాలేజ్ లో ప్లేస్మెంట్స్ లేవు
అవునా మీకు చదువు రాదని చెప్పచ్చు కదండి ఎందుకు
ఏం చేస్తున్నారండీ వాళ్ళంతా వంటేమ్ చేసారండి
వంట నేను కూడా పీజీలోనే ఉంటాను
అవునా మీకి వంటలు ఏమన్నా చేయడం వచ్చా
ఆ వచ్చు కొంచెం కొంచెం చేస్తుంటాను ఇంట్లో
ఎం చేస్తారండి ఆ వచ్చండి నేర్పియాల చెప్పండి ఏం వంటకాలు కావాలి
ఏదైనా చెప్పండి మీకు బా మీరు బాగా చేసేవంట ఏదైనా చెప్పండి
కాఫీ చేయడం వచ్చు అని చెప్తానండి
సరే చెప్పండి
ఫస్ట్ స్టవ్ వెలిగియ్యాలి
హ
తర్వాత ఒక ప్లాస్టిక్ గిన్నె లో పెట్టీ పాలేసి చెక్కెరేసి నేను వాటర్ వేసుకోనండి చిక్కగా చేసుకుంటాను మీకు వాటర్ కావాలంటే మీరు వేసుకోండి
అంటే పాలల్లో కొన్ని కూడా వాటరేయ్యరా మీరు
ఆ చిక్కగా తాగుతాండీ
సరే లేండి
చక్కెర వేసి కాంటినెంటల్ కాఫీ పౌడర్ తెలుసా అండి
అంటే కాంటినెంటల్ ఒకటే వాడాలా వేరే పౌడర్ వాడకూడదా
మారుతి అదే మా ఇంట్లో అదే ఎక్కువ వాడతారండి
అవునా మా సైడ్ వాడరు లెండి ఆ మారుతి ఏంటో మాకు తెలీదు
అవునా అండి మాది బాగుంటుందండి మా ఊర్లో అది ఫేమస్
తెలీదు
దీనికి తర్వాత మంచిగా ఉడికిన తర్వాత తాగేసేయాలండి
అది పొంగి రావాలి కదా
అదంతా అవసరం లేదండి అంత ఉడకాలంటే కొంచెం ఒక రెండు నిమిషాల వరకుంటే చాలు
అప్పుడు అది కాఫీ కాదండి
మా ఇంట్లో అట్లనే తెచ్చుకున్నారండి మీరు సారి మా ఇంటికి రండి నేను చేసి పెడతానులేండి
వదులేండి నేనే మీకు చేస్తానులేండి
ఉ సరేలేండి మీకేమైనా వంటలు నేర్పియ్యాలా
ఏం వద్దులేండి నేనే చెప్తా కావాలంటే అడగండి ఏవైనా
చేయడం చెప్పండి.
బిర్యానీ నా. ఫస్ట్ చికెన్ తీసుకొచ్చుకోండి. షాప్ కెళ్ళి.
వన్ కేజీ చికెన్, ఎన్ని కేజీలు తీస్.
మీరు ఎంత మంది ఉంటారో. దాన్ని బట్టి తెచ్చుకోండి.
బాగానే ఉంటారు. ఆ సర్లే ముగ్గరు ముగ్గురు మందం చెప్పండి.
ముగ్గురి కయితే ఒక వన్ కేజీ చికెన్ తెచ్చుకోండి.
ఆ ఓకే అండి.
తర్వాత బాస్మతి రైస్ తెలుసు కదండి.
ఆ తెలుసండి.
కొద్దిగ రైస్ ఒక. త్రీ గ్లాసెస్ అదే నానబెట్టండి. తర్వాత ఆనియన్స్ టమోటా పచ్చిమిర్. వచ్చి, అవన్నీ కట్ చేసుకోండి. సపరేట్గా, తర్వాత ఫస్ట్ ఆయిల్ కొంచం ఎ. ఎక్కువ వేసి ఆనియన్స్ ని ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా.
ఆ
తర్వాత. ఆ తర్వాత కొద్దిగా ఇంకా ఆయిల్ తీసేసి, వాటిలోని అంటే పక్కన మ్యాగ్నెట్. చేసుకోండి చికెన్ని, ఏమేమి పసుపు.
ఆ అవన్నీ పేరు. గు, అవన్నీ వేసి మ్యాగ్నెట చేసుకొని, ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మ్యాగ్నెట్. టడానికి, తర్వాత ఇంకా స్టవ్ పెట్టి. ఆనియన్స్ అవన్నీ వేసేసి బిర్యానీ మసాలా కూడా. మ్యారినేట్ చేసినప్పుడే వేసేయండి జస్ట్ ఫ్రై చేసి మళ్ళీ చే. చికెన్ వేసి కొంచెం మంచిగా ఫ్రై అవ్వనీయండి. బిర్యానీ సపరేట్ గా బుక్. మీ దగ్గర ఎందుకు సౌండ్ వస్తుంది.
తర్వాత తా. ఆ ఫ్రై చేసుకున్న చి చికెన్ బాగా బాయిల్ అయిన తర్వాత.
ఏదో వస్తుందండి మీ దగ్గర. హూ, తర్వాత అది బాయిల్ అయిన తర్వాత దా. చికెన్ని ని వేసి ఫ్రై చేయండి. రైస్ సపరేట్ గా కుక్ చేసుకోండి, వాటరు. అంటే ఇవి ఏవైనా స్పైసెస్ ఉంటాయి. కదా అవి వేసి. కుక్ చేసుకోండి. అది కుక్ చేసుకున్న తర్వాత అది కుక్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ అనేది మంచిగా ఫ్రై అయినాక ఆ రై. రైస్ అనేది బాయిల్ అయింటుంది కదా. ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోండి రైస్ ని ఆ కుక్ చేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని తెచ్చి మళ్ళీ అదే ఆ చికెన్ మీద వేసి అలానే పెట్టండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ స్లోలో పెట్టి ఫ్లేమ్
ఒకే అండి
ఇంకా టెన్ మినిట్స్ తర్వాత రైస్ అంతా నీట్ గా బాయిల్ అయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేయండి అంతే దాంట్లోకి రైతా చేసుకోండి పెరుగు తెలుసు కదండి రైతా అంటే ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ అవి వేసి కట్ చేసి రైతా చేసుకోండి
అంటే ఎక్కువ స్పైసీ గా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవాలండి
దేంట్లోకి
అది బిర్యానీకూ స్పైసి కావాలి నాకు
వేసుకోండి అంటే కారం పొడి వేస్తాం కదా అది ఎక్కువ వేసుకోండి
ఏ మసాలా వాడతారండి మీరు చికెన్ అదే ఆచియా
ఆచి అని ఏం కాదు మేము సపరేట్ గా అంటే మా బయ్ సస్ క్ కూడా కాదండి మేము సపరేట్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము
వాళ్ళ అద ఎలా చేస్తారో చెప్తారా అండి
అవి ఏవో సంథింగ్ అన్ని అంటే చెక్క లవంగా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసి మా మమ్మీ చేస్తారు అవన్నీ వేసి చేస్తారు ఉ
అంటే హో అన్ని హోమ్ మేడ్ చేసుకుంటారనమాట మీరు
ఆ అవును అవును హెల్తీగా ఉండాలి కదా
ఇక్కడ కూడా
ఎమి అలా ఏం లేదండి టెంపుల్కి వెళ్ళాలి
అ
అది కుక్కే సుబ్రమణ్య స్వామి అని ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము
బాంటుందండి మేము వెళ్ళిచ్చినం చాలా బాంటది
అవునా
మీ కాలేజ్ ఎక్కడ ఉంటుందండి
మా కాలేజా
ఆ
తిరుపతిలో ఉంటుంది
అ
తిరుమలకి వెళ్లార ఎప్పుడైనా
ఆ చాలా సార్లు వెల్లాం
ఆ అ తిరుమల ఇప్పుడు ఫుల్ ఉంటది కదండి ఇంకేంటండి
అదే
చదువుకుంటున్నారా ఏమైనా
ఆ జావా చదువుకుంటున్నానండి
అంటే కోచింగ్ కి వెళ్తున్నారా మీరు ఏం చెప్తున్నారు కోచింగ్ లో అంటే ఏమేం టాపిక్స్ అయిపో
ఇంకా జావా చెప్తున్నారు కొర్స్ ఫిఫ్టీ డేస్ అయింది అంతే క్లాస్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎంటాండి
అవునా
ఇంకా వన్ మంత్ అయింది అంతే నిను జాయిన్ అయ్యి
అవునా బాగా చెప్తున్నారా
ఓకే అండి
ఓకే
పంపిచ్చండి
ఆ ఎక్కడ ఇది ఏ ఇన్ స్టిట్యూట్
చాప బిపి ఎం లేవ్
ఓకే ఓకే ఓకే ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తాను
ఆ చెయ్యండి
ఓకే అన్ని
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే
ఏం చేస్తున్న తిన్నారా ఏం ఏం తిన్నారాండి
అదే ఎగ్ కర్రీ అండి మా కూడా ఈరోజు ఆల్మోస్ ట్ అదే చేస్తారు కదా ఫ్రైడ్ ఎగ్ పిజీస్ లో
ఆ అండి
ఆ ఏమంటే మీర్ ఆ ఓకే
బాయ్ అండి
ఆ బాయ్